హలో హలో చెప్ప రా ఏం చెయ్యట్లేదు అక్క తము కొదిన్న కడున్నకు
అవునా
మీరేం చేస్తున్నారు
నేను ఇప్పుడే తోటకాని నుంచి వచ్చిన
అవునా
ఆ
ఎలా ఉంది తోట
ఇ అయిపోయింది క్ వల రైపు అయితే అయిపోతుది
అంటే తోటేది ఇస్తున్నారా
ఆ ఏరిస్తాను అప్పుడు కూలికొస్తారు
హ
కి జీ లేక్క యేసినారు
కేజీ లెక్క కూడా ఇస్తారా అడా
పొద్దుగాేల ఆరు గంటల కోస సాయంత్రం ఆరు గంటల కారుతారు
అవునా
ఆ
కొంత మంది కూలిక
ఆ అయ కొంతమంది పదిమంది కూలి కోస్తారు ఒక పదిమంది కేజీ ఎత్పోతారు కేజీ ఎ వచ్చినళ్లం పొద్దురులీ ఆరు గంటల కొ సాయంత్రం ఆరు గంటలలా పెడతారు
అవున హ్మ్మ్ హుమ్ ఒకే మాకి ఈసారి థర్డ్ డెలివరా అని మొక్కజొన్నలు ఇస్తారు
అసలు ఎవరు తోటలే యెయ్యలేద మీ సైడు
ఏసీది కానీ తక్కువ
అట్టనా
మాకు వేరే ఇంకొక్కసారి ఏస్తారేమో తోటది కానీ ఇంకా టైం పడుతుంది
మాకి ఇప్పుడు ఏరితేనే ఉన్నారు అయిపోతాయి ఈసారి ఏరితే అయిపోతది
అవు నా మా కొంచెం టైమ్ పడుతుంది
మాకు ఏం కసినయి ఈ సారి ఎవరి తోటలు మంచిగా లేవు
ఇక్కడ కూడా మంచి లేదు తోటలు
అంత రాబ్ ఖరాబ్ అయినాయి పురుగు వచ్చిందట ఆగ బాగా ఉంది
అవును ఈసరి తోట్లన్న అట్లే ఉన్నయ్ అందరి
అవును ఏ చింతపండు ఎండ పెట్టి కూర్చున్నా కావాలి
ఉమ్ హామ్ చింతపండా మీద్దగర చింతపండు దొరుకుతదా రా
క్క అమ్మమ్మ వాళ్ళ కడపిచ్చింది అమ్మ అమ్మమ వాళ్ళకి చెట్టు ఉంది అంటే దులిపిస్తతే పట్టుకొని వచ్చింది మొన్న పోయి తీసుకొని వచ్చింది
మా దగ్గర చింతకాయా దొరకట్లే అసలే
నా కాడా కూడా దొరకదు మా పక్కన కండలలా పోవాలి
ఉమ్ హ్మ్మ్
మా అమ్మ ఫోన్ చేస్తే చెట్టు దులిపిచ్చినా అని అన్నది
ఉ
ఆ దులిపచ్చినా అంటే పొయ్యిన్న పొయ్యి తీసుకొని వచ్చింది అదే అంట పెట్టినా ఒక పది కిలోలు ఉంటది
మాకు అస్సలు దొరకట్లేదు చింతపండు
ఇక అద ఎండ పెట్టిన ఒక రెండు రోజులు అయితేగాని నిండతే గింజ తీయచ్ అని మా అమ్మ ఎండ పెట్టమని చెప్పింది
ఉహు
కావాలీ కూసున్దరి ఇగ
మాకె దొరకట్లే ఇబ్బందియితాంది చింతపండు మొన్న కేజి కొంటే ఎంతలేదు
ఎంత అంట కేజీ
వంద
వామ్మో
ఉమ్
అట్లా కొనద్దు పొట్టు తీసి గింజ ఉన్నదన్న
గింజ లేదు గింజ లేంది వంద బ
గింజలేంది కొన్నారా మంచిదే వచ్చింది అయితే
హు గింజ లేనిది ఏసి పండు టేస్ట్ ఉంటా ది
ఆహ వేసికోండా ఇప్పుడు దులిపిండైతేనే తే
అవును మరి ఇప్పుడ్ దుల్పింది నాక్ దొరకట్లే
ఏం పని చెత్తన్నవ్ అక్క
మొక్కజొన్న ఎత్తన్నం రా
కూలోళ్ళు ఒచ్చిన్ర మీరేనా
మీవే
మీరేనా
స్కూలళు అడిగితేవ్వళ రాకపోతే నేను మా ఆయన మా అత్తమ్మ
అవునా ముగ్గుకి ఎంత అక్క
పోచల్కనా
ఆ
ఎక్కడ ఎన్న ఉంటది కాదా
ఎకరన్నారా ముగ్గురు ముగ్గురు కైతద
రేపు వస్తానన్నర్ రేపు ఒక ఐదుగురు వస్తా అన్నారు ఇవళ మా చిన్నత్తమ్మ వచ్చింది మా చిన్నత్తమ్మ నేను మా ఆయన గంతే
కొంచెం విస్కుంటే రేపు అయితే అయిపోతది కదా
మ్ ఇగ మొదల్ బెడితే ఎవరో ఒకర్ రొత్తరని ఇగ
ఒకటైతాంది అన్నం తిన్లే ఇంకా అన్నాని లేవలే
పొద్దున్నేయాయే కొద్దిగయితే ఇగ ఇంటికెళ్ళిపోతం. పొద్దున్నా సెవెకొచ్చినం
ఆ
మ్ సెవెకొచ్చినం కాబట్టీ ఇగ పోత కొద్దిగయితే
ఆ ఒక పూటేనా ఆ పొద్దున్న తాకాద ఏం వస్తారేమో అనుకుంటానా
ఉమ్ పొద్దుందనుకో వామ్మో ఎండ చచ్చపోతాం క రే ఆగడకు ఆ ఎండకు
మళ్ళ అది మొత్తం గీర్కబోతా అసలుకే మొక్కజో న్న ఒళ్ళంతా గుడతుది గీర్క రాసక పోతా ఉంటది మొఖానికి రాసుకుంటది కాళ్ళకి గీరికింటది
అవును
నేను ఒక్కసారి పోయినా దూడానికి
ఆహా
నా చిన్నపుడు ఓయిన
హ
మధ్యాహ్నం వరకు ఎరిసినా వచ్చేసినా అయ్యా అప్పాఅన్ చ్చి నకు భయం అడుపు అప్పాఅన్ చి నాక్ అది ఇవడానికి పోవాలంటేనే మస్తు భయం
హ గెండ కొడతానుగా ఇంక ఎక్కువ దూర్ద పెడతాఅన్ ది
దుర్ద పెడతా ఉంటది చికాక్ చికాక్ అయితది ఇరో బుద్ధి కాదు అసలు
ఇగడప్పదుఇరవాలి
మనది కాబట్టి మనం విరుసుకోవాల్సిందే
ఆ
ఇకొక్క ఐదు గురు వస్తే అయిపోతదిగా
రేపు వస్తే అయిపోతది రేపు రమ్మన్నారంట హ ఇయ్యాలా వస్తారేమె అనుకుంటే ఇవళ వాళ్ళు రాలేదు దోలే అంతా మా వరకు మొక్క జొన్నఏదో పికపోతే పోతరు ఎవళది వాళ్ళు తెం పుతారు
కుంటా అంటే ఎవరు వస్తరు మీ లెక్కనా వాళ్ళు గూడ తెంపుతర తెంపుకుంట తను అలా ఏడ్చుకుంటు అనలే
అ ఎవరిది వల్లే ఇచ్చుకుంటారు
మామిడి కాయలు అక్క ఉన్నాయా ఈ సారి మీ సైడ్ కాశీనాయ
అ మా చిన్న మావయోళ్ళకి ఉంటది మామిడి చేట్టు ఒకటి
ఉహు
ఇగా అవే పచ్చళ్ళకు వాడ మాకు కొన్ని ఇస్తరు
ఆహా
ఉమ్ మే అవే పచ్చడి వేట్
దన్ టే ది గాలోతే రాలిపోతానై అక్క చాలా వరకు పిందల్ ఉన్నాయి
ఆ అకడ్ రాలిపోతున్నైరా మోనాట్టి దాంక రాల్నై కానీ ఇప్పుడు ఏం రాలేట్లే ఇప్పుడు మంచిగానే ఉన్నాయి
అ అంటే ఇప్పుడు పెద్దగఅయిందని రాలట్లేగా
హ్మ్ కాయ పెద్దగాయినంది బరువుగ అయింది
ఎందుకంటే మాయి మొన్నడి దాకా చిన్న చిన్న పీందేళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొమ్మకు ఇరవై పిందలు ఉం అంటే మొత్తం రాలిపోయినయి ఒక్కటి రెండు కంటే ఎక్కువ లేవు
అ అ
ఇగ మస్త్ రాలిపోయినై
అవునా
అ
మాకు గూడా అప్పుడు చిన్నప్పుడు రాలినై గాని ఇప్పుడు రాలట్లే
ఉ ఇప్పుడు పెద్ద సైజ్ అయినయి కాబట్టి రాలట్లే మాయిగూడ కొంచెం కాని ఇంగా కోతులు ఓచ్ చీ తెంపు తనే
హ అవును
అవ్వ ఆగం ఆగం జేతే
ఒక్క ఐదు నిమిషాలు అయితే ఇగా పో తమింగూడ
ఆహా ఇంటికి పోతర ఇగా
ఆ ఇంటికి వోతంరా ఆసలే ఎండ గోరంగా గొడ్తంది రా
మీరు ఎట్లాయ్ తే అ ఎట్లా ఎల్తారో ఏమో అక్క ఇంటికాడ ఉన్న నాకే ఎండ తిక్క తిక్క అయి మోషన్స్ అయితనైయి అసలు మంచిగుంటలేదు తింటాను ఒక గంట రెండు రెండు గంటలకు మోషన్ పోతాన మోషన్ టాబ్లెట్ వేసుకున్నా పెరిగులా చక్కర ఎస్కొని తాగిన గానీ అంతసేపుే మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ ఇమోషన్స్ అయితాన్నాయి
అయ్యే
మా అమ్మను అడుగ్ తే ఎండకట్ల అయితానట్టే నే అంటాంది చెట్టు కింద గుస్సన నాకే ఎట్ల అయితనే అంటే పని వీటిళు ఎట్లా పోతారు అనుకోవాల అనుకున్నాను నేనైతే
ఏద అప్పదిగద్ రా
వాళ్ళు గ్రేట్ ఇ అసలు చెప్పాలంటే
ఉమ్ గ్రేటే గ్రేటే వామ్మో ఇ ఎండలు
అసలు ఇంకా మా ఊళ్ళు అయితే ఆరు గంటలకు ఆరు గంటలకు వత్తారు నేను లేవక ముందు పోతారు నేను బయట తానం చేసి బయట కూర్చుంటే అప్పుడ వస్తారు ఇంటి వరకు ఆరున్నర అయి తాంద వళ్ళు వచ్చేసరికి
కేజీ లెక్క ఇత్తారా కొంచెం తోటలు ఏం అనిపి దురా ఎందుకంటే కొంచం కూచోనేే ఏత్తం కదా
ఉమ్
అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అది
అంటే చెట్లు కాబట్టి కొంచెం చల్లగా వత్తది మళ్ళా ఆ అన్నాన్ని గిట్ల లే సినప్పుడు ఇప్పుడు చెట్లు ఉంటాయి. ఆడ మా చింత చెట్లు అన్నా, మా మి డి చెట్లు అన్నా, ఏ ఒక్క చెట్లు ఉంటది. చెట్టు కిందకి పోయి కూర్చుంట కొద్ది సేపు
అవును
అంత అనిపియదు ఇ చ్చే న్ కాడ చెట్టు ఉండదు ఆళ్లకు మధ్యలో పోతే మళ్ళీ వెనుకక్కు తిరిగి రాలేము బయటికి రాలేము ఆ సాల అయిపోయేదాకా పోతేం తెంపుకుంట పోతనే ఉండాలి తెంపుతనే ఉండాలి
తెంపుతనే ఉండాలి,
మధ్యలో ఎటు పోరాదు అల్లాలనే తిరగాల్సి వస్తది
ఆ ఇల్ల ఇల్ల తిరగాల్స్ ఒస్తది
ఓ మ స్త్ ఇబ్బంద అయితది
అంటా ఇంకేం చేస్తారు
ఇవా
హమ్ మ్
అంటే తినలేకపోతాన్న అక్క తింటే మళ్ళీమోషన్స్ అయిత అన్ భయం అయితాంది.
అట్లని తినకుంటుంటే ప్రాబ్లం కదా
ఆకలి అయి తాంది తినగానే పోతానా అసలు చికాకు ఏత్తాంది
మెంతుల్ ఎస్కో మెంతుల్ మెం
ఆ మెంతులు వేసుకున్నా నేను ఫస్ట్ టైం మెంతులు వేసుకుంటే వన్ డే ఆగింది తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళ స్టార్ట్ అయిద్ది నిన్న ఏం చేసిన మధ్యాహ్నం ఆ మోషన్స్ టాబ్లెట్స్ ఉంటాయి టాబ్లెట్ వేసుకున్న కొసేపు పడుకున్న సాయంత్రం మామ్మన్నదిగా పెరిగి వేసుకొని చెక్కర్ వేసుకుని తాగు రావు కావుఅన్నది
అవును అట్లా కూడా కాదంట
అట్లా కూడా తాగినంక సాయంత్రం అన్నంది నంక మళ్ళా పోయినా సరే ఒక్క సారే గ మళ్ళీ ఇప్పుడు పోద్దుగాల అన్నం తింటే మళ్ళ ఇంతసేపు పోయినా ఇప్పుడు అన్నంతింటే ఇ గ మళ్ళీ పోతన్నామో అనిపిస్తాంది
అయ్యో
ఇక ఎట్లుంట ది జేప్పు న నేను ఏదో గి తెత్తంటే ఆ గీత తల బయటికే పోతానా పోగానే మళ్ళా కడుపు ఆకలైతా ఉంది
హమ్
ఏ భయం అయితాంది అ డాక్టర్ కాడికన్నా పోతా సాయంత్రం
పోయిరా డాక్టర్ కాడి కన్న మరి
ఇంజెక్షన్స్ అని వేయించుకోవచ్చు కదా
న ఎస్తే తగ్గుద్ది ఇంజెక్షన్స్
ఎందుకంటే ఇక్కడనే ఉంటే
మళ్ళా ప్రాబ్లమ్ అయితది హ అవును సర అందరు కట్నే అయిత అంది
ఆ మా నాన్నక అప్పుడు అట్లనే అయిందంట మా చెల్ల చెప్పింది నేను లేన అప్పుడు అయినాకి కట్లానే మోష న్ అయి అంటే మ నార్మల్ ఏం కాదని టాబ్లెట్స్ వసిరట నావ ఎదరు తీసుకోబో అయితే రక్త కణాలన్నీ పడిపోయినాయియంట
అమ్మో అట్లయితే ఇబ్బంది కదా మళ్ళీ ఎండకు ఆ రక్త కణాలు కంట్రోల్ కావాలంటే కావు
ఆ అదే ఇ సాయంత్రం పోయి ఇంజక్షన్ అ వేయించుకుందామని చూస్తాను పో ఇంజక్షన్ వేయించుకుంటారు అసలు ఆయన ఏమంటాడో చూడాలి
చూసి ఏమంటాడు వీక్నవా లేకపోతే వాటర్ లెవెల్ తగ్గినా ఇప్పుడు ఎక్కువ ఫీవర్స్ వస్తాను మలా
వాటర్ అసలు నాకు వాటర్ ఎక్కువ తాగుత మోషన్స్ అయితే కా నేను వాటర్ కూడా ఎక్కువ తాగట్లేదు భయంమయ్య ఇట్లా అయితే నాకు సమ్మర్ వస్తే అని
నవున్న కొజగూ అది కొబ్బరి ఎల్ ఆగతే తగద్ది
అది తెప్పించుకుకయనా
ఒక రెండు కొబ్బర్ గం ఎల్ కిచ్చ కచ్చ పిచ్చుకొని తావతే కరంటోల్ అయితుది
సరే అక్క మరి
ఓకేరే